ఆ నమస్తే అండి నా వాయిస్ మీకు వినిపిస్తుందా? అహు వినిపిస్తుందా ఆ అ మీకు సిటీ అంటే ఇష్ ఇష్టమా విలేజెస్ అంటే ఇష్టమా
ఆ విలేజస్ అంటేనే ఇస్
హలో ఆ ఎందుకు అట్లా విలేజెస్ అంటే అంటే సిటీలో కూడా అన్ని దొరుక్ తదా మనకు ఆ ఇంపిస్తుందండి.
ఆ సి అంటే ఈళ్ళు దొరికినట్టుగా సిటిలో దొరకదు కదండీ హలో సిటీలో దొరకి చి విలేజ్ లో దొరికినట్టు సిటీలో దొరకదు. ఆ చ్ ఇక్కడ
అంటే మీకు విలేజ్ లో ఏం దొరుకుతాయి. సిటీలో ఏం దొరకవవి?
ఇక్కడ గాలి వా అంతా బానే ఉంటుంది ఇక్కడ అక్
ఆహా అయితే మీకు విలేజ్ ఎక్కువ ఇష్టము. విలేజ్ లో ఉండడాన్ని ఇష్టం.
ఆ
మీకేది ఫేవరెట్ మూవి?
ఫెవరెట్ మూవీ టు లవ్ ఇండ్ ద ఇండిపెండెంట్
అది య అంటే ఏ లాంగ్వేజు
తెలుగునే
తెలుగు లాంగ్వేజేనా అంటే ఏముంటుంది దాని అందులో స్టోరీ ఏంటి
ఆ ఆల్మోస్ట్ కొంచెం లవ్ స్టోరీనే ఉంటుంది.
ఊ అంటే ఎక్స్ప్లెయిన్ జేస్తారా, నాకు కొంచెం అంటే లెంతీగా ఎక్స్ప్లెయిన్ జేయండి.
ఓ ఓకే
ఆ
బట్ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. అందులో అమ్మాయిది క్యాస్ట్ ఫీలింగ్ ఇద్దరిది సేమ్ వేరే వేరే క్యాస్ట్ ఉంటుంది ఇంట్లోళ్ళు ఒప్పుకోరు.
ఉమ్
కోట్టనానే ఆళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. తర్వాత అమ్మ చ్ అంటే అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత అమ్మ డెత్ అవుతారు తర్వా తను వేరే మ్యారేజ్ చేసుకుంటాడు అబ్బాయి
హ
అక్కడ నుంచి లైఫ్ బానే ఉంటుంది అక్కడ వాళ్ళది. ఆపా వాళ్ళకు ఒక బేబీ
అంతేనా స్టోరి
ఆ
హ మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి
ఫేవరెట్ ప్లేస్ టెంపుల్స్ పార్క్
అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకి లాంగ్ వేకన్స్ ఉంటాయి కదా సో అట్లాంటి ప్లేసెస్ ఏమైన్నా ఉన్నాయా
ఆ గోవా
గోవానా ఓకే ఓకే అంటే ఏం అట్ల గోవా స్పెషల్ ఏమైనా
ఆ అక్కడ ప్లేసెస్ అన్ని బాగుంటాయి వెళ్ళాలి అనిది అంటే
మీకు గోవా వెళ్ళడం అంటే ఇష్టం
ఆ ఆహా ఇంకా వెళ్ళలేదు జస్ట్ వెళ్ళాలి అని అంతే
ఆ వెళ్ళి వెళ్ ఇంతకు ముందు ఏమైనా మీరు విజిట్ చేసి దాంట్లో ఏమైనా ఫేవరెట్ ఉన్నాయా
ఆ అక్కడికేం వెళ్లేదు మురుడేశ్వర ఇక్కడ వెళ్దాం అనమాట
ఆహా
అందులో ఏదైనా అంటే మంచిగా ఉండే ప్లేస్ అని మీకు అనిపించిందా అది బాగుంది ఇంకోసారి వెళ రావచ్చు అనే ప్లేస్
క్కరా అనిపించింది
అదైతే ఎన్నిసార్ అయినా విజిట్ చేయొచ్చు అనిపించిందా మీ ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్ ఏది
ఫుడ్ ఐటమ్ నాన్ వెజ్
నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ లో ఏది ఇష్టం ఎక్కువగా
చికెన్
ఆహా మరి మీకు చికెన్ చేసే ప్రాసిస్ తులుసా ఆహా ఎందుకు చెప్తారా కొద్దిగా
ఎప్పుడూ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల
ఆ అవునండి
అ
అంటే రావట్లేదా మైండ్ లోకి ఇప్పడికిప్పుడు రావడం లేదా
రావడం లేదు చేసినప్పుటికయితే చెప్పొచ్చు
అంటే ఇష్టం ఉంది అన్నారు కదా మరి మీరు ఎప్పుడు నిద్రలో లేచినా అడిగినా మీరు ఆ రెసిపీ చెప్పాలి కదా
అన్నీ గుర్తు రావాలి కదండి
అంటే మీరు ఎప్పుడు అంటే చెయలేదా సింగిల్గా
ఆ చేశాను అంతా లేదన్నమాట
ఆహా అయితే నేను చెప్తాను వింటారా మరి ఆ ఫస్ట్ అయితే చికెన్ తెచ్చుకున్నాక మనం నీట్గా స్మెల్ రాక్కకుండా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని క్లీన్ చేసేసుకోవాలి చికెన్ ని
ఆ
ఆ తర్వాత మనము ఆ చికెన్ లోకి ఆ మనము కారం ఎంతైతే వేసుకుంటామో అంత పసుపు సాల్ట్ తీసుకొని కొంచెం మనము నాన్ పెట్టేసుకోవాలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉ తిరువాత వేసుకో కొని మనము ఆనియన్స్ కొంచెం బాగా వేగాక పచ్చికారము కొత్తిమీర అవన్నీ వేసేసి చికెన్ వే సాలీ వేసే మనం ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మనకు ఎన్ అంటే గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ ఏసేస్కొని చికెన్ ఉడక పెట్టేస్కుం చికెన్ రెడీ అయిపోతుంది.
అ
అంటే మా సైడ్ ఇట్ల చేస్తాం మేము
ఆ ఓకే
మీరు అంటే మీకు స్కూల్ డేస్ ఎక్కు ఇష్టమా కాలేజ్ డేస్ ఇష్టమా
స్కూల్ డేసే ఎక్కు ఇష్టం.
ఏం అట్ల అంటే కాలేజ్ డేస్ కూడా బాగుంటాయి కదా కొంతమందికి
ఆహా స్కూల్ లైఫే బెటర్
ఏమన్న గుర్తున్నయి ఫన్నీ మూమెంట్ ఉందా స్కూల్లోనా
హా ఉంది.
చెప్పండి మరి
ఆ నార్మల్గా మేం సెవెన్త్లో అన్కుంటా ఆ వాలీబాల్ ఆడ్తా ఉంటే తీస్కొన్ ఎళ్ళి మా ఫ్రెండ్ సార్కేసిందన్మాట.
ఆ
సార్కేసినప్పుడు సార్ మొత్తం దాంట్లో గాల్ తీసేసి బాల్ తీస్కొని ఎల్లిపోయారన్నమాట ఒక టూ త్రీ డేస్ మాక్ ఇవ్వలేదు. తర్వాత మేమే సార్ చెప్పకుండా తీస్కున్నాం అన్మాట ఇంకా
ఆ
తీస్కున్నాక తర్వాత సార్ క్లాస్ తీస్కున్నారు మాకింక
ఆన్లైన్ ఫుల్గా తిట్టేస్కున్నారా
ఆ
ఆహా మీ ఫ్రెండ్కి తీస్కున్నోలందరికీ తిట్లు పడినయి
అందరికి తిట్లు ఎవర్నడిగి తీస్కున్నారు ఏంటి అని
అంటే ఆ సార్కి దెబ్బ బానే తగిలిటుంది అందుకే
ఆ కాళ్ళక్ తగిలింది. అంటే కుంటుతారన్నమాట సార్ కాళ్ళకు తగిలింది.
అయ్యో ఆ ఇంక్ అండి సాడ్ మూమెంట్ ఏదైనా ఉందా
ఏంటంటే సెవెంత్ వదిలి వచ్చేటప్పటికి సార్ వాళ్ళన్ మ్యామ్ వాళ్ళన్ చాలా మిస్ అయ్యాం అన్నమాట.
అదే నా ఫోను అంటే ఇది
పో ఎయిట్కి మేం వేరే వెళ్ళాలి కదా విన్పిస్తుందా. ఆ సెవెంత్ అయి అయిపోయిన్ తర్వాత ఎయిత్కి మేం వేరే స్కూల్కి వెళ్ళాలన్నమాట.
హ్ మ్ చెప్పండి అట్ల అది సాడ్ మూమెంటా మీకు
ఇంక ఆ హలో విన్పిస్తుందా అదే సాడ్ మూమెంట్ అంటే ఇంకా
ఆహా అంటే నేన్ ఏమన్న మీకు గొడవలు అ అట్లెం ఏమన్న ఉన్నయా అని అడుగుతున్నా అన్మాట. ఏమన్నా అట్ల కొంతమంది ఇప్పుడు ఫ్రెండ్స్ విడిపోతే మనకు అవి సాడ్ మూమెంట్స్ అవుతాయి కదా
ఆ సాడ్ మూమెంట్ అంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకోవట్లేద్ అన్మాట. చిన్న కొడవ అంత ఆ ఇద్ ఏదైనా రా నోట్స్ గాని అలాంటివి ఇవ్వకుండా ఉన్నప్పుడు మాట్లాడలేదు ఆ అలాంటిదంటే ఇంకా అదే నువ్ మాట్లాడలేదు సరిగ్గా నోట్స్ ఇవ్వలేదు
ఉమ్ ఆ అండి
అదే సేడ్ మూమెంట్
ఆ ఓకే ఓకే ఇంకా మీర్ నన్ను ఏమైనా అడగాలనే క్వశ్చన్స్ ఉన్నాయా వా
అ నేన్ అడుగుతా మీకెక్కడ అంటే ఇష్టం విరేజ
ఫేవరెట్ ప్లేస్ ఆ ఆ ఫేవరెట్ ప్లేసా
ఎ
హలో ఫవరెట్ ప్లేస్ ఫేవరెట్ ఫేవరెట్ ప్లేస్ ఆ మీరు కొంచెం వాయస్ నాకు స్లోగా వినిపిస్తుంది లేట్
ఆ సరే సరే
ఫెవరెట్ ప్లే స్ అంటే నాకు యాక్చువల్ ఎక్కువ తిరుమల అంటే ఇష్టం ఎన్నిసార్ లైనా వెళ్ళే ప్లేస్ మాది అది
ఆ
ఆ అదైతే ఎక్కువ ఇష్టం అంటే ఎన్నిసార్లు వెళ్ళిన బోర్ కొట్టని ప్లేస్ అనమాట
ఆ ఓకే ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలా
అంటే వెళ్ళాలంటే తిరగలని అన్నీ అనిపిస్తుంది కానీ ఫేవరెట్ అంటే ఇది కానీ ఎప్పటికైనా విజిట్ చేసే ఉంటాయి చాలా విజిట్ చేయాల కన్ దాన కొడి నా మన నాకు ఒక ప్లేస్ ఉందబ్బా అదేంటంటే ఇష్ రాముడిది ఏదో భద్రాచలం ఆ భద్రాచలం వెళ్ళాలని ఆ భద్రాచలం వెళ్లాలని కోరిక అయితే ఉంది సో వెళ్ళలి
ఆ
అక్కడికి వెళ్ళేసి ఉమ్ పాపికొండలు అన్ని విజిట్ చేసి రావాలని ఉంది సో వెళ్తా
ఓ ఓకే
ఉమ్ ఉమ్
అ
ఇంకా ఫేవ్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అయిత్ అయితే ఇది ఆ ఇంకా స్వీట్స్ లో ఏది మీకు ఫేవరెట్ ఫుడ్ ఐటమ్
ఆ స్వీట్స్ లో వచ్చేసి గులబ్
గులాబ్ జామ్ మరి అదైనా తెలుసా లేదంటే ప్రాసెస్ మీకు తెల్దా
ఆ తెలుసు
మరి చెప్తారా అది అయిన ఇప్పుడు గుర్తుకు రాదా మరి ఉమ్ చెప్పండి
అది పాలతోనే కలుపుకోవాలి నీళ్ళ ఏమి ఏమి యాడ్ చేయకుండా
ఉమ్
తో కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుక పెట్టి కొంచెం వేడి చేసిన తర్వాత హాయిల్లో వేయాలి కొంచెం మెరూన్ రెడ్ వేసిన తర్వాత తీసేసుకొని మరి చక్కెర పాకం పెట్టేసుకొని కాసేపు పాకం వచ్ వచ్చినతరువాత అందులో వాల్ వదిలేయాలి వదిలేసిన తర్వాత డ్రై ఫుడ్స్ యాడ్ తీసుకోవచ్చు
హ
అంతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకని ఆ బాగుంటుంది
ఓకే అండి సరే అండి ఉంటామండి
ఆ సరే అండి